హలో
హలో
హలో విన్పడుతుందా అండీ
ఆ వినిపిస్తుందండి మీకు
అదే అండీ అప్పుడూ మిమ్మల్నీ ఒకటడిగితి కదా ఇట్ల ఎంఎస్ ఆఫీస్ కనీ ఇట్ల ఎక్సెల్ సీట్స్ కానీ ఏమన్న అట్లా మామూలు పైన్ పైనట్లా కొంచెం కంప్యూటర్ గురించి అట్లా సీట్స్ ప్రిపేర్ చేసేదీ ఎక్సెల్ దీ అదీ ఏమన్నా యాప్ ఉందా లేకుంటే ఏమన్న మీక్ తెలిషినోల్లేవరన్నా ఆన్లైన్ కోచింగ్ టైప్ గాని అట్లేమన్నా మీక్ తెలుసా అండీ
యేం జేధ్దామనుకున్నరండి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుని
అంటే మినిమం బేసిక్కన్నా కంప్యూటర్ గురించి తెలియాలి గదా అందుకోసం ఇట్లా అకౌంట్స్ క్రియేట్ చేసేదీ అట్లేమన్నా అట్ల నేర్చుకుందాం అట్ల పార్ట్ టైం జాబ్కి ఎప్పుడన్న యూజ్ అయితది గద అనే అనే దాని కోసమంతే
యూటుబ్లో వీడియోస్ ఉంటాయిగ
అప్పుడే చూసిననండీ చూసీ అన్ని జేస్తే ఏవి కరెక్ట్ టుగా లేవూ అస్సలు
మైక్రోసాఫ్ట్ ఎక్సెలని చెప్తారుగా ఫ్రీ గాని
ఎక్కడ జెప్తారండీ ఈ యూటూబ్ లోనా
ఆ
ఏమండీ ఒక్సారి ట్రై చేస్తాన్ నేను మళ్ళీనూ
అ కోర్సెస్ అన్ని ఫ్లీ ఫ్రీగానే జిక్కుతయి మీకు సట్ఫికేట్లు కావాల్లంటే కోర్స్ రాయాలం టీ ఆన్లైన్ కొన్ని ఆ వెబ్సైట్స్ లో అప్లికేషన్స్ లో మీకూ వెబ్సైట్ సట్ఫికేషన్స్ గూడిస్త
రెండూ ఏదో డిజ్ డిజిటల్ మార్కెటింగని చేస్తుందంటా దాన్కోసమూ ఎక్సెల్ ఆ మ్మ్ సీట్సది ప్రిపేర్ చేసేది రావాల్లంట అందుకోసము నేర్చుకుందామూ అని దానికి ఏం క్వాలిఫికేషననేది ఏం లేదంట ఎంఎస్ అది ఎక్సెల్ క్రియేట్ చేసి అదొకట్ నేర్చుకుంటే చాలంట
అది ఈజీ గానే అయిపోతదిలేండి ఒక వన్ అండ్ ఆఫ్ మంత్ అలా నేర్చుకుంటే అయిపోద్ది
ఊ మీకు వచ్చా అది
ఎక్సెల్ వచ్చండి
ఊ
మాకి ఇంజనీరింగ్ అన్నీ రావు
అవునులేండి ఇంజనీరింగ్ కదా మినిమం నాలెడ్జ్ అన్నా అది ఇప్పుడు మనము పార్ట్ టైమ్ జాబ్ కి జాయిన్ అయినా కూడా ఏదన్నా అదే కాకుండా అట్లా ప్చ్ దాని కోసం ఎట్లు నేర్చుకున్నాము అనే దాని గురించి అందేనండి
ఆ నిదనికి ఎక్సెల్ మనిమమ్ అది మైక్రోసాఫ్ట్ ఎక్సల్
ఉ ఊ అందుకోసం యూట్యూబ్ ఇట్ లో చూసి నేర్చుకోవచ్చా అది
ఉ కోర్సెస్ ఉంటాయండి వీడియోస్ అప్లోడ్ చేసింటారు
ఆ నేను చూసా చూసి అది ఆన్లైన్ లో ఫేక్ గా పెడుతుంటారు ఆ అలాంటివన్న నమ్మొచ్చో లేదా అని అంతే
అవి మీరు డబ్బులు కట్టేవి చూసింటారు ఇవి ఫ్రీ కోర్సెస్ అప్లోడ్ చేసింటారు
ఆ అవునులేండి ఊ
ఏం చేస్తున్నారు లంచ్ కి
లంచ్ కచ్చేసి ఆ అమ్మ చేసింది ఆల్రెడీ అన్నము బీరకాయ చేసిందండి
మామచ్ చెయలా
టైలేదం లేదు లేదు లాస్ట్ సండే అయినా ఈ వీక్ లోనే తీ టూ టైమ్స్ అలా తిన్నామా ఇంకా పో తినాలినిపించట్లేదు అందుకోసం చేయలేదండి
అయితే ఈ వీక్ చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసినారు
ఊ ఉ అవునండి
ఏమి స్పెషల్ మరి అంత
ఉం స్పెషల్ అని ఏం లేదండి మామూలు ఇట్లా ప్చ్ ఆ పల్లెటూర్లో ఆ పంండగలు ఇట్లా పీర్ల పండగ అనే మీకు ఐడియా ఉందా
ఊ
ఆ అట్లా అది అది స్పెషల్ గా అట్లా చేసుకోంటిమి
మొహరం
ఊ మోహరం మోహరం
ఎప్పుడు కంప్లీట్ అయింది
లాస్ట్ వీక్ ఏనా అండి లాస్ట్ వీక్
ఉ
లాస్ట్ సాటర్డే సండే అయిపోయింది మళ్ళీ ఆ మన్ ట్యూస్డే మళ్ళీ చేసుకున్నాము అందుకోసం ఇంకా హెవీ అయిపోతదని ఈ సండే ఇంకా తినలేదండి
ఊ
ఉహ్ మీరు అండి ఏం పెడతారు మీకు ఆఫ్టర్నూన్ లంచ్
మల్ మేకర్ రైస్
సండే కదా నాన్ వెజ్ పెట్టారా
నైయిఫ్
అ హిందీ హిందీ లాంగ్వేజ్ ఏమన్నా మాట్లాడతారా మీరు
ఉహు హిందీ నేర్చుకోలేదండి కొంచెం కొంచెం అంతే
ఆవును లేండి అవుందడి
ఇంగ్లీష్ తెలుగు
ఇంగ్లీషు తెలుగు మేము అంతే ఇంగ్లీష్ కొంచం వస్తది కనడ కొంచెం కొంచెం పర్వాలేదండి మేము బెంగళూరులోనే కథ ఉండేది అందుకోసం మాక్కడ సార్ కిలో మేము ఉండే ఆ హౌస్ లో కిందే రెంటెడ్ ఉండే హౌస్ లో కింద వాళ్ళు కర్ణటక వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళ దగ్గర అవే మాట్లాడి కొంచెం పర్వాలేదండి మేనేజ్ చేస్తాను
తెలుగు రాదా వాళ్ళకి ఓనర్ వాళ్ళకి
తెలుగు వస్తుది అంతా వస్తుది అయిన కూడా నేను కన్నడ నేర్చుకునే దానికోసం మా దగ్గర కనడనే మాట్లాడండి ఒకవేళ నేను మీరు మాట్లాడేది నాకు అర్థం కాకపోతే అప్పుడు మీరు తెలుగులో చెప్పండి అని చెప్తున్నాను అట్లా ఈ రోజు అయితది కదా లాంగ్వేజ్ అనే దాని కోసం మాట్లాడుత నని వాళ్ళ
లలాంగ్వేజ్ బేర
ఉహ్ లాంగ్వేజ్
పాప మాట్లాడుతుందా కనడ
మాట్లాడుతుది పర్వాలేదు కొంచెం కొంచెం
ఆలడె స్కి ఇంటికి వచ్చి మర్చిపోయిందేమో
ఆ ఫైవ్ మంత్స్ అయిపోయిందండి హాలిడేస్ క వచ్చి ఇట్లా వచ్చి అంటే మీ ఫైవ్ మంత్స్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ కి వెళ్ళిపోతామండి ఆగస్ట్ ఫిఫ్త్ కి
ఆగస్ట్ ఫిఫ్త్ కా
ఉహ్ ఫిఫ్త్ అన్న ఎయిత్ అన్న
ఉహ
టెన్త్ నుంచి స్కూల్కి జాయిన్ చేసేసినాము ఆగస్టు టెన్త్
ఆ
పదో తేదీ నుంచి స్కూల్కి పోతది
అలవాటు పడుతుందా పాప ఆల్మోస్ట్ హోమ్ టౌన్ లోనే ఉండింది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్
మచ్ పోయింది చదువుకునేది
స స
లాంగ్వేజ్ చేంజ్ అయంది అందుకోసం మాకు ఫోర్ డేస్ ముందే పోతే మేము అక్కడ సెట్ అయిపోతుది బాబు ఉన్నాడు కదా కొంచెం అందుకోసం ముందే వెళ్తున్నాం
డల్ అయిపోతుది ఇక్కడి నుంచి వెళ్
ఆ డల్ అవుతుదీ కామని ఇంకా అలాంటివన్నీ ఇంకా అడ్జస్ట్ కావల్సి మళ్ళీ వస్తుంటాం పోతుంటాం
ఉ
కామన్ కదా అలాంటివి
ఉహు
మీరు అండి రా బాబు లే ఇప్పుడే పడుకోయిండా లేసినాడు ఆడుకుంటున్నాడండి
ఆడుకుంటున్నాడా
ఉ ఆడుకుంటున్నాడు కింద అమ్మ దగ్గర ఉన్నాడు ఆడుకుంటున్నాడు ఊ కాలేజ్ ఇప్పుడు హాఫ్ హ హాలిడేస్ ఆ మీకీ
లేదు ప్లేస్మ ట ట్రైంనింగ్ జరుగుతుంటాయి మాకు
ఆ అవునులేను అవులే మా పిన్ని మా పిన్ని వాళ్ళ అబ్బాయి చరణ్ అని ఉన్నాడు ఆడు కూడా మొన్న వచ్చి ఆబయ్ కూడా వచ్చి చినాడు వచ్చి హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత పోయినాడు మళ్ళీ
ఉహు ఇంకేమండి సమాచారం
మీరే చెప్పాలండి
ఊర్లో ఎలా ఉంది ఊరు
ఊ బాగుందండి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంతా ఓటర్ లిస్ట్ అది ఏది చేస్తా ఉన్నరండి మొత్తం
ఎప్పటి నుంచి ఎలక్షన్స్
అదే ఎప్పటి నుంచో అంటా మీ ఓటర్ లిస్ట్ లోని ఇచ్చేసి పోయినారు ఆ అవి ఫిలప్ చేసి ఇవ్వాలని చెప్నరు నిన్నంతా ఇచ్చేసి వచ్చినారు పోయి
ఉహు
ఉ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు
అవి ఇప్పుడే కండక్ట్ ఇక్కడ ఏమి లేదు కూళ్లు గానే ఉందండి
బెంగళూరు ఒయి ఊ బెంగళూరు ఎప్పుడు కూల్ గానే ఉంటది క్లైమేట్ బాగుంటది బెంగళూరు
ఊ క్లైమేట్ బాగుంటుంది వాతావరణం మీ మద్ద్య గాలి పెరిగింది ఎక్కువ
ఆ ఇక్కడ కూడా అలాగే ఉందండి వర్షం పడుతుంది ప్చ్ గాలి ఎక్కువ చెనుకులు పడుతూనే ఉన్నాయి మీ నాన్నకు ఫోన్ చేసారా మీరు
లేదండి నైట్ టైం కాల్ చేస్తా ఈ టై లో కాల్ చేయను
ఆ అవునులేన్
మరి కోచింగ్ ఇప్పుడు చేస్తున్నారా లేదా ఏదైనా ఎం ఎంఎస్ ఎక్సల్ ఏవో చేయాలన్నార
ఆ అదే అదే చూస్తా నేు ఉంది యూట్యూబ్ లో చూస్తా ఉన్నాను ఏదనా ఉందేమో ఆ ల్యాబ్ రాప్ లో అట్లా చూద్దామని ట్రై చేస్తున్నాను
ఎక్స్ప్లోర్ చేయండి కాస్త ల్యాప్టాప్ లో అన్ని ఎక్స్ప్లోర్ చేసి అలవాటవద్ది ఏవి ఎక్కడ ఉంటాయి టూల్స్
కొంచం ట ఆ టూల్స్ ఇది కొంచెం చూసుకోవాల
ఉ
ఇప్పుడు నేర్చుకుని పెట్టుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతాది కదా అందుకోసం
ఓహో అసలు దేని కోసం నేర్చుకోవాలనుకుంటున్నారు అది ఎక్సల్ స్పెసిఫిక్
ఆ ఈ పార్ట్ ప్చ్ టైం జాబ్ కేనండి నేర్చుకోవాలని అనుకుంటున్నాను
ఉత్త ఎక్సెల్ నేర్చుకుంటే పార్ట్ టైం
అలా అనే ఏం కాదు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్లా అనేది
హ్మ్
హ్మ్ అది ఉంటే ఎక్కడైనా ఇప్పుడు మనం పార్ట్ టైమ్ కైనా జాయిన్ కావచ్చు లేకుంటే ఇంకోటి ఇంకోటి అన్నా చేసుకో ఇప్పుడు మా అబ్బాయికి ఫోర్ మంత్స్ వాడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అట్లా ప్చ్ అయిన తర్వాత అయినా నేను ఏదో దానికి పోవచ్చు కదా యూజ్ చేయా ఉన్నదా లేదా అనే దానికోసం అంతే
అ
ఖాళీగా ఉండకోకుండా
బాబు అల్లరి బాగానే చేస్తాడా
ఆ బాగా చేస్తారండి
పాప బయటికి వెళ్ళింది అన్నారుగా వచ్చిందా
ఇప్పుడే వచ్చింది వచ్చి ఏదో ఎదో తింటా ఊరికే తింటుంది
ఆడుకుంటుంది ఫ్రెండ్స్ వచ్చినారు ఇంటి దగ్గరకి వాళ్ళ దగ్గర ఆడుకుంటా ఉంది ఉమ్ మీరిప్పుడే రారా మీ హోమ్ టౌన్ కి వెళ్లరా మీరిప్పుడే
లేదు ఇప్పటి కి ఇట్లనే ఉంది ఇప్పట్లో లేదు
హ్మ్ ఔను లే ఎ ఎంత లంచ్ టైం ఏ టైంకి పెడతారండి మీకు
లెవెన్ థర్టీకి లెవెన్ ఫిఫ్టీకి పెట్టేసేయ్
మనమేపోయి పెట్టుకొని తినచ్చేమో
మ్
హ్మ్ చికెన్ చేయరా ఈ రోజు ఈవినింగ్ పెడతారా
నైట్ నైట్ పెడతారు
నైట్ ఆ ఆన్ అయ్యింది సరేలేండి అట్లయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను
సరే సరే
ఉమ్ అదిది త్రీ త్రీ